బావున్నాను మీరు బావున్నారా
ఆ నేను బావున్నానండి మీరు బావున్నా
ఏం చేస్తున్నారు నేను కు సేమ్ పీస్ తింటున్న
మాయ్ కొంచెం సైలెంట్గా ఉండడి లేదు రా బంగారం
ఏం కూర తెచ్చుకున్నావ్ దొంగ సార్
దిస్ ఈస్ పులుసు యు నో దట్
ఫ్రాన్స్ అన్నా
అందులో చిట్టి ఫ్రాన్స్ అందులో చిట్టి ఫ్రాన్స్ నో నాట్ దట్ పచ్చే వచ్చె ఛాన్సే ఐ డోంట్ నో రా మమ్మీ ఇస్ కుకింగ్ వంట చేసుకొని వచ్చింగ్ అంతే ఎందుకు రా నచ్చలేదా సెట్ కాలే అయ్యో రామ్ నేను ఎదో కొంచం కొంచం ట్రై చేస్తున్నా మీ నా
యా యూ కెన్ డూ ఇట్ నువ్వు ట్రై చేస్తా ఉంటే వచ్చిద్ది చాలా బాగున్నారు అ నువ్వెలా ఉన్నావ్ హలో
అందరం బానే ఉన్నాం. మీ ఫ్రెండ్ బాగుందా
నా ఫ్రెండ్ మాకు ఎవరు ఉన్నర్రా ఫ్రెండ్స్
ఏవ్వర్ లేరు ఏ నాక్ తెలుస్లే అవునా ఇది కాదే హ్మ్ ఉ బాగుందా ఇప్పుడైతే ఇందాకా ఏదో పాపల ఉంది. ఇప్పుడు తగ్గినట్టు ఉందా ఓ మై గాడ్
ఉ
మీ ఫ్రెండ్ నందు బాగుందా ఏం చేస్తుంది ఆమె
ఉంది
బడ్జెట్ ఉంది.
అన్నం తింటుంది.
అవునా ఎవరు అక్కడ చంప పగలకోడతాది. అది ఇది అంటున్నారు. హ్మ్ ఉ ఏమంటానికి
ఏమో నిన్న మేము అసలు కాలే మాట్లాడలేరా నా ఫ్రెండ్ నాకు చెల్లి బర్త్డే అయితే సూపర్
సూపరాంటే ఎలా ఎలా హ్మ్ హ్మ్ అంటే
ఉమ్, మా హాస్టళ్ల కట్ చేయకూడదంట. అందుకని, ఏరె స్ట్రీట్ల
హ్మ్ ఉ
మా చెల్లిని నేను వెళ్ళే లోపల రెడీ అయిపోయి ఉండింది. నేన్ ఏమ్ రెడీ అవ్వలే ఆ కాలేజీ నుంచి ఎట్లున్నాను జిడ్డు మొఖం వేసుకొని వెళ్ళా
లేరు ముందుగానే వెళ్లారు కదా
తూ రూషికా ఉమ్, స్నాప్ పెట్టారు చూడలేదా?
ఏ స్నాక్స్, నెన్ చూడ్ను.
ఏన్ తీసేసావా? అవునా?
వంకాయ పులుసు, బెండకాయి.
ఎవరికి చెప్తున్నావ్?
అ మా ఫ్రెండ్ అడుగుతుంటె చెప్తున్నాన్ రా. మీది ఏది కర్రీ అని? మీయా? మీ ఫ్రిడ్జ్ ఫుడ్స్ అంతా బానే ఉంటదా? కూల్ గ్రామ్ బాగోవ్.
హాస్టల్లో సూపర్, ఒకటి కాకపోయినా ఒకటి తినొచ్చు.
ఓ హో
ఎక్కడ? క్కడ ప్చ్ పర్లే తినొచ్చు, ఒక్కొక్కసారి నోట్లో కూడ పెట్టలే.
ఇంక అడిషనల్ గ మి ఏం చేస్తారు?
ఏంద్రా?
అడిషనల్గా దానికి బదులు ఇంకోటి తినాలంటే, ఏం చేస్తారు? ఉమ్? ఆరెంజ్ పిలా. అ ఓకే. అయినా, ఈ మధ్య బానె మితి మీరుపోతన్నావ్ లే?
హలో, ఏంద్రా ఏమ్ సాంగ్ రా?
అదే రామ్ ఏందో ఇయ్యే సామి
ఊపేస్తా ఉంది చిత్తరాలు ఉయ్యాల
ఎవరూ? నువ్వేనా, చ్చ. మీ వాయిస్ చానా ఇష్టంగా విందాం అనుకున్నా నేను, బట్ నేను హట్ అయ్యా. ఎందుకంటే నువు నాకు ఇష్టమైన సాంగ్ను పాడి చూపిస్తవ్రా.
ఎందయ్యా సామ్ నెక్స్ట్ లైన్ నువ్ పాడు. ఇట్ట గాస్తాంధి ఎన్నెల. సీతరాల
ఇంగ దాన్ తర్వాత డైలాగులు రాదు ర
కూడ బావుండే ఒకసారి ట్రై చెయ
ఎందయ్య స్వామి ఇట్ట గస్తంధి ఈ వెన్నెల ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల మా ఫ్రెండ్ నమస్కారం పెడుతుందిరా సాంగ్ పడుతుంటె ఏమో మరి నీకోటి తెలుసారా నేను డన్స్ పర్ఫార్మెన్స్ భరతనాట్యం చేద్దాం అనుకున్నా బట్ కుదర్లేదు నన్ను అందరు ప్రోత్సహించలేదు
ఎందుకు ఆల హమ్
ఎంట్ర ఇంట్లో నీకు ఇష్టంమైన ఫుడ్ ఏంటో చప్రా యస్
అవును అప్పుడు కూడ అంతే
హమ్ యస్ ర మంచిద ఎ స ఏదో ఒకటి మాట్లాడ్ర
మటన్ తింటే లవ్ వచ్చేస్తర్ అంట
అట్ట అయితే నేను న మొన్న సండేనే తిన్ననే నేన లావు కాలేదే
నేన్ వచ్చానే బాబు
ఉ మరి
ఏందిరా ఏంది లేద్ ర లేదు ఉన్నావ్ మామూల్గా
అబ్బా పర్ఫెక్టు మీకంటే మేము యాడ్ర నన్ని ఇద్ అంటరు ఉగ్గ ముగా కదు రప్పసలు యా య అదే అద అవుందా బాగుంట
వటి త సరు కూడా ట
అర్థం కల తిన్నావా ఎకడ
కాసే తర్వాతనే తీసిఇవు
హలో ఇనిపిస్తుంది నను అస స్పూనే తెచ్కండ్ర ఎ
నువ్ మనంచిబిడ్వ మాకు కొంచెం హచ్చలు ఎక్కువ కాబట్టి మేము స్పూన్లు చేస్తాం అనమాట హమ్ నేను వాటర్ బాటిల్ కొనాలరారు
ఎక్కువసేపు మాట్లాడావా ఎందుకు మళ గిలుపున్నావు కదా అది ఎందు కుక్కలా బిహేవ్ చేస్తావ్ ఎతు అందుకే పాడు చేసుకున్నా శరీరాన్ని